హలో హలో
నాకుస్తుంది
హలో
అవు
ఐలవన్నారు
బాగున్నా పడుకోలేదా ఇంకా
ఇంకా మా టైం కాలేదు నిద్ర రావట్లేదు పని కూడా నిద్ర రావట్లే మా మీ వాయిస్ రావట్లేదు
నా వాయిస్ వస్తుంది కొంచెం దగ్గర పెట్టుంది లేదా మీరు
ఆ అప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది సౌండ్ ఫుల్ ఉన్నది మాది
ఆ మరి
ఇంకా భోజనాలు అయిపోనాయా డిన్నర్
ఇంత సేపు ఆ ఇ యలా దావతుూ మసీద్ లో
దావత్ చేసి దావత్లో ఏం తిన్నారు మరి బిర్యానీ అ
దావ దావత్ లో ఏముంటది మా దావత్లలా
మీ దావాతట్ల మటన్ చికెన్ బాగుంటాయి
అదే ఉండే బగారా మ బిర్యానీ దొరకలేగానీ ఈ సంవత్సరం బిర్యానీ దొర్కలే దావతులలా మ
అయ్యో దొర్ అయ్యో దర్కలే బిర్యానీ మరి ఇంట్లో తిన్నారా లేదా బిర్యానీ మరి బయట తిరకపోతే
ఇంట్లో కూడా అ చేశారు ఒకసారి కాని అంత మంచిగా కుదరలే
ఆ కూర్చోకపోతే మీరు చేస్తూ మంచిగా మీరు పూజించాలి చేసి
మాకు ఆఫీసు అటు ఇటు చూడాలంటే కష్టం కదా
మీరు చుట్టూ పెట్టుకుంటారు కదా సండే ఇట్లా ఇ మరివల్ల పండుగకి కాదే కదా చుట్టి ఉన్నది అందరికీ అలా
చుట్టి ఉంటే రెస్టే తీసుకోవాలి ఏం వర్క్ చేయ్యొద్దు
ఆ మరి ఏం రెస్ట్ చేసారు బాగా నిద్రపోయేనవ్
అవు
హ్మ్
ఫుల్ గా నిద్రపోన్నా మావిడ అయితే ఫుల్ షాపింగ్ చేస్తది ఎంటనే లెన్
ఇప్పుడు రంజాన్ అంటే అది షాపింగ్ వాళ్ళ వల్లే మొత్తం నడుస్తది వాళ్ళకి దుకాణం లెక్ లేకపోతే వాళ్ళ దుకాణం డల్ అయిపోతాయి కదా పాపం వాళ్ళ కూడా వెళ్ళాలి కదా
హ్మ్ అదే అదే
మరి పాపం వళ్ళది ఎలా పోతే వళ్ళ
సరే రెండు రోజులు చుట్టి పెడితే రెండు రోజులు ఆమె చెన్న లేదు
మరి మీరు ఎక్కడ పోలేదా ఓన్లీ నిడ్రై పోతున్నారు
కాసేపు మొబైల్ చూస్తూ చూస్తూ నిద్రపో
అంటే మీకు ఫ్రెండ్స్ ఎలా లేరా ఫ్రెండ్స్ మసీద్ లా ఇట్లా బయట న ఎక్కడా పోరా ఓన్లీ నిద్రపోతురు ఫోన్ చేస్తారా అట్ప్పుడు చూడొద్దు ఫోన్ బాగు దు పల్లపు
ఎండ ఉంటంది ఇక్కడ తిరగాలే
ఎందుకు చెట్లు లేవా మీకు బయట బాగా సల్లగా ఉంటాయి కదా చే
లేదు లేవు మాది పల్లెటూరు కాదు చెట్లు ఉండేకి
మీ ఆవిడకి ఐతే
మా నాషాపింగ్ మావిడనే సగం చేయ ఇయాల నేను షర్ట్ చెంచుకున్న పోయి నా ఇష్టం ఎం ఉండది
ఆ అంటే మరి మీ ఇష్టం అంటే మీ ఆవిడస్త సగం అంటే ఎట్లా అంటే మీ ఇష్టం లేకుంటడా ఏం చేసిన నువ్ ఏం తీసుకున్నట్టు
ఆ ఆమె పా్యాంట్ ఆమె తీసుకున్న షర్ట్ మేము తెచ్చుకున్నాం చప్పులు ఆమె తీసుకుందండి
ఎం తిని మీ పర్స్ పాకెట్ మనీ సగం మిలుగుతుంది కదా
అండరు అండ పై పైసలు నాయే ఇష్టమామె ఇష్టం ఆమెది అండర్ గార్మెంట్స్ కూడా ఆమెలో వేస్తుంది
ఆ మీరు తీసుకుపోం వద్దనండి ఏము ఉండ దాంట్లో మీరు పోనట్టున్నారు అందుకే ఆమె తీసుకుంటది
మరి అంటే మొన్న మొత్తం అయ్యింది ఆరోగ్యం పాడు చేసుకున్నది మొత్తం జ్వరం వచ్చినటు అయ్యింది ఇంకేం చెప్పాలి చెప్పండి
ఏమవుద్ద అంటే ఎట్లా జ్వరం వచ్చింది అట్లా ఉండది కదా జ్వరం ఎప్పుడతే జ్వరం వతుది దానికి ఇంకి ఏం లింక్ లేకపోతే ఏమైనా పగిలిపోతంది అది
అట్లా కాదు మెడల్ నచ్చుకుంటా పల్లని వస్తే ఇ ఎట్లయినా కొంచెం ఇ బాడీ అన్కండిషనల్ అయితే కొంచెం వేడి అవుతుది వాట్లాని అవును అలాే హెడ్డ
అరే మరి ఫీవర్ వాళ్ళ మీకు ఏం కాదుి మరి ఇవ్వ రాని ఏం రాని అయితే కూడా మీ ఇష్టమే అట్లా అని చెప్తారా మీరు
ఏమున్నా మొత్తం ఆ రోజు నేను పడుకో మొత్తం చాలా బంద చేపించింది అ మా ో మ లేవి మలు వస్తడు మొత్తం చే చేతులు కాలు మొత్తం ఎర్రగయింది పొద్దుగాల ఏం మండుడు తెల్సా
అంటే ఇప్పుడు ఒట్టిగా
టైం పడి ఉ మొత్త మీకు తోమలొటి జ అ ఇప్పుడు ఫవర్స్తతే ఇ షవర్ంగ్ అంతనే క్యాన్ మీర్ దతారు నార్మల్ అయితే నాకు తెలుసు కూడా
ఆమె
ఇప్పుడు పర్లే కదా ఆఫ్టర్నూన్ బా ఆఫ్టర్నూన్ పోతున్నారు అని అప్పుడు వా అసలు మీరు అసలు నిద్రపోలే ఫోన్ చేూసుకుంటూ ఉన్ననట్టున్నారు ఆ ఇప్పుడు మీరే చెప్పారు కదా రోజు ఫోన్ చూసు ఇంత మస్తుత్ ఆఫ్టర్నూన్ నిద్ర పోతున్నారు అని బాగా అందుకే మీకు నిద్ర రాలే అసలు
మీరేమన్నా అనుకోండి
ఏమని అనుకోనాలి ఏముండది దానిలో మేం అనుకున్నట్టు రాలేదు అక్కడే ఉన్ అంటే మీ వాళ్ళు మోగళ్లంటే ఒకళ్ళకి కారా వేరే వేరె లేరా
ఆ టాపిక్ ఏమైంది ఈ
ఆ టాపిక్ ఉంటేనే మాట్లు కదా టాపిక్ లేకుంటే ఏం మాట్లాడ్
ఇంకా మరి ఒకటే రోజాన్నగిరి ఉన్నదా?
ఆ అదేమో కళ్ళు
ఒకే రోజ మిగిలున్నదా రంజాన్ ది
ఆ ఓకే రో
రేపటికి లాస్ట్ ఆ
ఆ లాస్ట్ రేపటికి. తొందరగా వొ ఇప్పుడే చెప్పలేను ఇంకా డిసైడ్ కాలేదు నేను డిసైడ్ అయిపోయినంక, ఏం చేసుకోవాలి ఏం చేసుకోదు
మయి బ్యాక్కు అవి పెట్టుకున్నారా? రేపు పెట్టుకుంటారా?
ఏమో టైం వే దొరికితే పెట్టుకుంటాం. టైం లేకపోతే అట్లానే ఉండిపోతాం.
అయ్యో ఎందుకండి ఇంట్రెస్ట్ లేద?
ఇన్స్ట ఉంటది కానీ టైం ఉండదు. బాగా టైడ్ అయిపోతాం అది తీసి ఇది ఏసె టై టైమ్ ఉంటె గాని, ఇంకా బాగా అలిసిపోయి టైడ్ అయిపోయి, ఇట్లా వేసుకో అంటె అంత రాదు. అందుకే ఏసుకోమ్ మయిదాకు ఇసాని బాగా టైర్డ్ అయిపోయి, బావ్ దాంట్లో కూసోవాలి. టైమ్ పడుతది కదా! అందుకే, టైడ్ అయిపోయి, మనతో కూసోవాలి అంత టైం అంటే, అందు
ఈద్ రోజు ఏం చేస్తారు? బిర్యానీ చేస్తారా ఏం చేస్తారు
ఆ మేము బిర్యానీ చేస్తాం. లేకపోతే బగారా చికెన్, దాల్చా చెర్ కుర్మా లేకపోతే వేరే స్వీట్ కూడ చేస్తాము. మీకేమేమి ఇష్టం అండి? ఆ వస్తరు. మేము కూడా పోతాం. వాళ్ళు కూడా వస్తారు. కలుస్తాం. బాగా సంబరామున్ బాగుంటది. అందరు వస్తరు మేము కూడా పోతం
మీరు జెన్స్ ని కలుస్తారా?
మేము జెల్స్ ని కలవం. అంటే, చిన్న అంటే మాకు తెలిసిన వాళ్ళకే కలుస్తాం. అం
అంటే
అంటే ఇప్పుడు, మా తమ్ముళ్ళు ఇట్లా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు
అలై బలై తీసుకుంటరా
ఆ
అలై బలై తీసుకుంటరా లేద ఎట్లా?
అలై బలై అంటే!
అంటే ఎట్ల కలుస్తారు గల్ల గల్ల కలుస్తారా
ఎహే అట్ల కాదు గల్ల గల్ల ఎవరికి మేము ఓన్లీ మా అత్తమ్మ వాళ్ళకి ఆడపడుచులకి కలుస్తాం
అంటే లేడీస్ లేడీస్ ఇది కలుస్
ఆ లేడీస్ లేడీస్ కలుసుకుంటారు వాళ్ళకి వాలెకుం సలాం ఇ ముబారక్ అంతే మంచిగ ఉండండి అని ఆ చెప్పుకుంటాం అంతే
ఎట్లా మెడలు కూడా వంచి ఇట్లా చేస్తారు కదా వంగి కూడా చేస్తారు కదా
కొందరు చేస్తారు కొందరు చెయ్యరు
అంటే పెద్దవాల్లే చేస్తుర్ర అట్లా
ప్చ్ హా అన్నట్టు పెద్దవాళ్ళని గౌరవించినట్టు అట్లా
కానీ మీ దాంట్లో మరి ఓన్లీ అల్లాకే ట చెయాలి. రుక్కు చెయ్యాలి అంటారు కదా
అంటే మొత్తం అట్లా సర్జా చేయము కదా కొంచెం ఇట్లా అస్లాం అని కొంచెం అట్లా అంతే
అరుకు అరుకు అంతా కూడా బంగారు కదా
ఆహా అట్లా మ తా అంతా కాదు కొంచెమే ఇంకా మీరు నిద్రపోలేదా మరి మీకు ఇంకా
మళ్ళీ ఏం తిన్నారు మేమైతే దావత్ కి వెళ్లి తిన్నం మీరేం తిన్నారు
మేము బ్రింజల్ మసాలా కర్రీ చేసాము
మీకు ఇవ్వరా దావత్ ఏ అంటే లేడీస్ వాళ్ళు అట్లా ఇల్లలా
అంటే ఇస్తారు గాని మేమే పో
ఉమ్ ఉమ్
ఇస్తారు కానీ మేమే పోము ఇప్పుడు కొన్ని రోజులు స ఫస్ట్ అయితే క టెన్
ఈ సంవత్సరం ఒక్క దేవత పోయింద
ఆ
ఒకటయినా దావతా అటెండ్ చేసిండ్రా లేదా
వచ్చింది కానీ నేను అటెండ్ చేయలే మా అత్తమ్మ వాళ్ళు మా పెద్ద అక్క వాళ్ళు
మీరెందుకు చేయలే
నాకు అంత ఇష్టం ఉండదు బయటికి పోవాలి ఏమో అట్లా అని
ఉమ్
పలువురు పోరు గాని ఇప్పుడు పిలిసే కాని ఫార్మాలిటీ కోసం పోతారు
ఉహూ ఏమో
ఇంకా మరి ఏం కలర్ తీసుకున్నారు
సరే అండి మరి నిద్ర వస్తుంది నాకు
సరే అండి మీకు చేసిన ధన్యవాదాలు పూర్తి పూర్తి ధన్యవాదాలు
సరే అండి
ఉం సరే థ్యాంక్ యూ అండి